హాయ్! అండి. బావున్నారా? మ్, బావున్నా అండి.
ఏం, చేస్తున్నారండి?
ఏం, లేదండి. అప్పుడే బోన్ చేసి, యూట్యూబ్ చూస్తా ఉన్నాము.
అవునా? ఏం జరిగిందండి? కొత్తగా ఏమైనా విశే?
అసల ఆ, అసలు, ఆ యుట్యూబ్ ఓపన్ చేయాలంటే భయం వేస్తుందండి.
ఏంటండి అంత ధారణము? ఈ రోజు నేను పోదున్న నుంచి ఫోన్ చూడలేదు అండి.
వెన్ మూవ మీ, ఓపెన్ చేస్తే చాలండి, అందరు అమ్మాయిలు లవ్ చేసుకున పెళ్ళిళ్. జేసుకునేది, వాళ్లు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పు. అప్పుడు చెప్పేదేదే, మొన్న తెలంగాణలో ఒక అమ్మాయిని చంపేశారా?
అవును అండి చూసాను, చూసాను చాలా ఘోరం. నాకే అసలా, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చంపాడండి ఆడి కే ఏమైందో మరి.
ఈ రోజు ఇంకొకటండి, శ్రీకాకుళం సైడ్ అంట. ఆ ట్వంటీ ఆహా? నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ అంటంట అండి. తను లవ్ మ్యారేజ్ న్నాట. అంట.
అదేనండి.
తనని గూడా అలాగే హ్యాంగ్ చేసుకొని, చనిపోయిందంట అండి. వాళ్ల, ఆయన వల్ల.
అంటే ఏం చేశాడండి వాడు?
టార్చర్ అండి. ఇంక లవ్ చేస్ చేసుకున్నాక, కొన్ని రోజులే కదండి లవ్ ఉండేది. తర్వాత అందరికి ఇదే కదా. అలా అమ్మాయి నైత్ నైన్త్ మంత్ అంట అండి. పాపం, ఊరీ వేసుకొని చనిపోయింది. చాలా బాధ అనిపించిందండి. అందులో ఇంకొక.. ఇప్పటి ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, ఇక్కడ మార్కాపురం అనే దగ్. దగ్గర బస్సు యాక్సిడెంట్ అయిందండి, ఇవాళ.
అవునా? ఏంటండి, అన్ని ఇలా? జరు
అర్లీ మార్నింగ్ టిప్పరు, కంకరు ఉండే టిప్పరు, బస్సు ట్రావెల్స్ బస్సు. గుద్దేసుకున్నాయా? ఫార్టీ మెంబర్స్, కా కాలిపోయారంట అండి. చాలా, ఘోరమండి. అదే ఒక చాలా మంది చనిపోయారు. కొంతమంది ఫుల్ కాలిపోయిందంట, బాడీ. చిన్న పిల్లలు, పెద్దోళ్లు, అందరూ.
ఏంటండీ, అసలు ఎలా జరుగుతున్నాయి?
టైం బాగా లేదండీ, ఎవరికి.
అదే అండీ, ఎక్కడికి వెళ్లినా జాగ్రత్తగా ఉండేదే ఉండాలండీ ఇప్పుడు.
క్రైమ్ న్యూస్ లో అండి, చిన్న పిల్లలనే చిన్న పిల్లల మీద ఇది జేసేది. పిల్లలంటే, పిల్లల్ని ఎక్కడికన్నా బయటికి పంపించాలంటేనే భయం వేస్తుంది. పేరెంట్స్ లేకుండా, పిల్లల్ని ఏక్కడికి వదలడానికి లేదు మ్, ఉమ్మ్.
ఇంకా, ఏమన్నా వీటంటివి జరిగినాయి, ఏంటి? మొన్న చూడండి అసలు ఆ పిల్ల చనిపోయిన నందుకు తక్కువళన్నాళ్ళ ఏడుస్తున్నారండి నాకు జాల వేస్తుందండి అసలు చూడ బుద్దిగాల అసలు
అందులో వాళ్ళ ఇది కూడా ఉందిలేండి ఫస్ట్ నుంచి గొడవలు అవుతుంది అన్నప్పుడే వాళ్ళ జాగ్రత్త పడాల్సింది
అది కాక ఇంట్లో ఉన్నప్పుడే వాళ్ళు చూస్త
అంత చిన్నపిల్లకి అలా పెళ్లి చేయాలనిపించి ఉందండి అసలు మైనార్ పిల్లకి పెళ్లి చేస్తే మరి ఆడు కట్నం కోసం వేధించినప్పుడు అన్నా అమ్ వాణ్ని తన్ని, తరిమి బయట తరిమిస్తే, అమ్మాయి ఉండేది కదా ఈ రోజు.
అదేనండి, ఇప్పుడు ఒక్కటే అండి. మనం ఆలోచించి పెళ్లి చేయాలండి ఆడపిల్లల్క్. ముందు ఆసలు ముందు వెనక ముందు ఆలోచించి చూసి చెయ్యాలండి
హా
ఆ కొంతమందిని అడిగి అల్లు ఎలాంటి వాళ్ళు అంత
మన మన పూర్వం అయితే అటే ఎడు తరాలు ఇట్టేడు తరాలు చూసి చేసేవారండి ఇప్పుడు అ ఏం లేవండి ఎలా పడితే అలాగే చేసేసుకుంటున్నారు పిల్లలు కూడా అలాగే తయరయ్య రండి పెద్దోళ్ళ మాటలకి నిర్ణ ఆ పెద్ద వీళ్ళ మాటకి విలువ ఇవ్వట్లేదండి
ఉమ్
పేరెంట్స్ మాత్రం ఏం చెప్తారండి పిల్లలు మా ఇష్టన్ని కాదని వాళ్ళు ఏం చేయలేరు కదా
అవునండి ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి అంట కదండి నేను టీవీ న్యూస్ ఎక్కువ చూడ ట్లేదు మా వాళ్ళు అంటున్నారు
చాలా రేట్లు పెరుగుతాయంటండి మీరు గ్యాస్ అది స్టాక్ పెట్టుకోండి పెట్రోల్
దొరకట్లేదండి స్టాక్ కాదు ఇంతకు ముందులాగా గ్యాస్ బుక్ అవట్లేదు న వెంటనేంటిని అంత ముందు చేసిందేమో ఈ ఇవ్వను ఇవ్వమంటున్నారు ఇప్పుడు చేసిందేమో నెల తర్వాత వస్తుంద అంటున్నారు అసలు గ్యాస్
ఇంకా ముందు ముందు ఇంకా మనకి లాక్డౌన్ పడుతుందింటండి మోడీ గారే చెప్పారు ఎందుక ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ ఆగిపోతది పెట్రోల్ డీజిల్ ఆగిపోతాయి ఇంకా మనుషులు బయటకిెళ్ళలి ఏం చేస్తారండి కొన్ని రోజుల అందుకే ఇంట్లో ఉంది ఆ మన అవసరాలను తగ్గించుకొని ఫ్యూచర్ లో ఇంకా తిండి లేనంత పరిస్థితి కూడా రావచ్చుంటండి యుద్ధం ఎలాగే కొనసాగితే
ఎందుకండి యుద్ధాలు నాకు అర్థం కాదు
ఇప్పుడు అక్కడ యుద్ధం వల్ల మనకి రైతులకి యూరియా అవన్నీ రావంటండి ఎరువుల అంటివి రావంట అవి రాకపోతే మనకు పంట తగ్గిపోతుంది కదా పర్సంటేజ్ అందుకు అవన్నీ మనకి కొరత రాకుండా మనం ఇంట్లోనే ఉం మనం జాగ్రత్తగా ఫుడ్ వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలంటేండి కరోనా సిచ్యువేషన్ లా అవుతుందింటే ఇప్పుడు మనకి మళ్ళీ హ
చాలా ఇబ్బ ఇబ్బంది అవుతుంది కదండి మనకు
అవునండి కోవిడ్ లో చాలా దారుణాలు చూసామండి బాబు ఇంకా మర్చిపోలేకపోతున్నాం
అసలు చాలా నష్టం కూడా జరిగిందండి అప్పుడు
కొంతమందికి చివరి చూపు కూడా దక్కలేదండి పాపం చివరికి ఎంత మందో లక్షల్లో ఉండింటారు
అసలు ఒకరికొకరు తాకాలన్న భయ ఆ
చాలా బాధ కదండి మన వల్ల మన సంతోలనే మన మీద పడి కూడా ఏడవలేనంత పరిస్థితి ఎవరికి రాకూడదు
అ అసలు చూసి కూడా ముట్టుకోలేనంత పరిస్థితి
అవునండి
హ్మ్మ్
ఇంకా మళ్ళీ రాకూడదండి అలాంటి సిచ్యువేషన్
హ్మ్మ్ అయినా అండి ఇప్పుడు గ్యాస్లు దొరకపోవటం వల్ల మేము కట్టెలిపోయి వండుకున్నామండి
అబ్బా సూపర్ అండి నీకు ఇబ్బంది లేదులేండి అయితే బొగ్గులు పొయ్యలు కూడా ఉండంటాయి
ఉంది అవునండి బాగా గుర్తు చేసారు బొగ్గులపొయ్యి కూడా ఉందండి మాకు ఆ కట్టెల ప ఆర్పిని అన్నీ బొగ్గులు అవుతాయి కదండీ ఆ బొగ్గుల పొయ్య మీద వంట వండు కుంటం అనుకుంటామండి చాలా టేస్టీగా ఉంటుందండి మీకొచ్చ మీకొచ్చండి పొయ్యి మీద వండటం
తక్కువ అండి వంటలు వంటలు అవి నేర్చుకోలేదండి నేను తక్కువ చాలా
ఉహూ మరేమండి
తినే స్టేజ్ లోనే ఉన్నానండి ఇంకా నేను
ఏంటండి అలా అంటారు మ
నిజంగా అండి వన్ ప్లస్ రావు నాకు
అందుకే మీ పిల్లలు కన్నా నేర్పించండి మీ పిల్లలు వండి పెడతారు
ఆ నేర్పించాల ఇంత ముందు నాకు వస్తే వాళ్ళకి నేర్పిస్తాండి అవునండి ఇప్పుడు అలాగేతేస్తున్నాండి యూట్యూబ్ చూ కుని వండు చేేస్తున్నాండి నేను వంటకాదండ రండి
అదే అదేనండి కొన్ని కుదిరుతాయండి బాగా కొన్ని కుదరవండి
అవునండి
ఒక్కొక్క వంట బాగా కుదురుతుందండి దానికోస హ్మ్మ్ ఆ వచ్చండి ఏదో కొద్దిగా
మరి బా చెప్పారు బా చేస్తారా ఏం చదువు
ఏదో చదువుకున్నాంలేండి ఏదో చదువుకున్నాంలేండి
జీవితం చదువుకున్నానులే
అవునండి చదువుకోవాలండి ప్రతి ఒక్కటి చదవాల్సింది ఇప్పుడు
జీవితంలో పరి పేర ముఖ్యమే కదండి
అవును ఒకసారి మీరు రాదను కూడదండి కట్టెల పొయి మీద వండుకొని చూడండి ఒకసారి తెలుస్తుంది
ఆ మా అంటే మాకు పుల్లలు దొరకట్లేదండి లేదంటే వండుగం
అవునండి ఒక్కసారి ట్రై చూడండి చాలా బాగుంటుంది అసలు బ టేస్ట్ కూడా రోట్లో పచ్చళ్ళ వచ్చండి మీకు
అబ్బే అసలు రావండి తింటానండి
ఒకసారి నా దగ్గర రండి అన్ని నేర్పించి పం
అలాగేనండి ఇప్పుడే నేర్పించండి ఇప్పుడే చెప్పండి ఎలా చేప్తారు ఏంటి అని
మీకు మాకు ఎంత దూరమో మాకు మీకు అంతే దూరం కదండి ఇప్పుడు దగ్గర అయితే పక్కిళ్ళ ఏమన్నా పక్కిల్లు అయితే మాకు ఫ్రెండ్ అయితే తొందరగా వస్తుందండి మీరు రాగలర అక్క
వత్తానండి వస్తా
అవునా ఇంకేంటండి అందరు బాగున్నారా ఆ తిన్నారండి మీ ఎట్లా అందరు తిన్నారండి
తిన్నారండి తిని పడుకున్నారు
అత్తయ్య మావయ్య అందరు బాగున్నార అండి
అందరు బాగున్నారంండి
అమ్మా నా అమ్మా అన్నయల్లు
అందరు బావున్నారండి
ఇంకేం టండి విశేషాలు
ఇంకేంముంది రేపు వెళ్తున్నారా గుడికి
ఆ వెళ్ళాలి కదండి మరి
ఓకే అండి
ఉ
నీవు కూడా వెళ్తావా గుడికి.. ఊ వెళ్తానండి ఆ దగ్గరేనండి నడుచుకుంటూ వెళ్ళిపొచ్చండి అందరం కలిసి మా ఇంటి దగ్గర వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు మేము అందరం పిల్లలు అందరు కలిసి వెళ్తామండి ఎవ్రీ ఇయర్ అలాగే వెళ్తామండి
ఆహా అంటే పూలు పళ్ళు కాయలు అన్ని తీసుకెళ్తారండి టెంకాయ అన్ని
ఆ తీసుకెళ్తా అండి. ఊ
బాగుంటుందండి గుడి పెద్దదా చిన్నదండి
బానే కట్టారండి పర్లేదండి ముంద్ర ఊర్లో ఆంధ్రు చందాల వేస్క అని కట్టుకున్నారండి బాగా కట్టారు
అదేనండి బాగుంటుందిలేండి దేవుడి గుడి కదా చిన్నదైనా బాగుంటు
మ్ అవునండి థ్యాంక్స్ అండి కాల్ రిసీవ్ చేసుకున్నాందుకు బాయండి